హలో బా
ఆ బాన్నా నువ్వ ఎలా ఉన్నావు
హలో
నువ్వెలా ఉన్నావు
నేను బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు నిన్న హిస్టరీ డాక్యుమెంటరీ చూశాను అందులో వల్డ్ వార్ టూ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేషన్ దొరికింది
ఓహో వరల్డ్ వార్ టూ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా ఇంగ దాన్ గురించి మాట్లాడతామా
ఆ మాట్లాడుకుందాం నాకు హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్ తెల్సా
నాకు కూడా మరి వరల్డ్ వార్ టూ ఎప్పుడు స్టార్ట్ అయింది
అదొచ్చి పంతొమ్మిదా నైన్టీన్ థర్టీ నైన్ లో స్టార్ట్ అయ్యి నై టిన్ ఫార్టీ ఫైవ్లా ఎండ్ అయింది
ఆ మరి టోటల్గా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ కంటిన్యూ అయింది కదా అంతే నే సిక్స్ ఇయర్స్ కంటిన్యూ అయింటుంది
మరి వాల్ స్టార్చ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటావు
అంటే ఇంగ వరల్డ్ వార్ వన్ తర్వాత జర్మనీ మీద చాలా రెస్ట్రిక్షన్ పెట్ట రు గదా
అవును ఇంకా జర్మనీ ఎకానమీ కూడా వీక్ అయింది
ఇంగా అప్పుడు హిట్లర్ జర్మనీని పవర్ఫుల్ కంట్రీ గా మార్ చాలని అనుకున్నాడు
హిట్లర్ గురించి చాలా బుక్స్లో చదివాను
ఆ అవును అస్సలు అతను జర్మనీ లీడర్గా పవర్లోకి వచ్చాడు కదా
హ తర్వాత నైబరింగ్ కంట్రీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పెంచడం స్టార్ట్ చేశాారు కదా
ఉ అవును కరెక్టే
మరి ఎగ్జాక్ట్గా వ వార్ ఎలా స్టార్ట్ అయిందంటావు
అంటే ఇంకా నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ వన్ జర్మనీ పోలాండ్ అన్ని ఇన్వైట్ చేసింధన్మాటా
అప్పుడు బ్రిటి బ్రిటైన్ అండ్ ఫ్రాన్స్ జర్మనీ మీద వార్స్ డిక్లేర్ చేశాయి
ఆ అదే వరల్డ్ వార్ టూ బిగినింగ్ అదే స్టార్టింగ్ అనమాట
మరి వార్ వర్లో మేజర్ గ్రూప్స్ ఏవి
హమ్ అంటే అలీస్ అండ్ యాక్సిస్ పవర్స్ ఇవి రెండు ఉండేట్వి అన్నమాట
యాక్సిస్ పవర్స్ లో జర్మనీ ఇటలీ జపాన్ ఉన్నాయి కదా
అవును ఇంగ లిస్టులో బ్రిటెన్ సోవియట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ చైనా అండ్ ఇంకా చనా కంట్రీస్ ఉన్నాయి
హ్మ్మ్ నిజమే
మరి యూరోప్లో సిచ్యుయేషన్ ఎలా ఉండేది ఎప్పుడు
జర్మనీ ఫాస్ట్గా చాలా కంట్రీస్ క్యాప్చర్ చేసింది
పోలాడ్ నార్వే డెన్మార్క్ ఇక బల్జిం నెదర్లాండ్ ఫన్స్ ఫండ్స్ కూడా కదా
అవును ఎక్జాక్ట్లీ
ఇంకా ఫ్రాన్స్ క్యాప్చర్ అయ్యాక జర్మనీ చాలా పవర్ఫుల్ గా అనిపించింది ని
అవును
ఇంకా మరి బ్రిటన్ ఎలా రెసిస్ట్ చేసిందండి
బ్యాటిల్ ఆఫ్ బ్రిటెన్లో బ్రిటిషేర్ ఫోర్స్ స్ట్రాంగర్ రెసిస్టెన్స్ ఇచ్చింది
ఆ అది జర్మనీకి మేజర్ సెట్బ్యాక్ కదా
ఉ నిజమే
హ్మ్ మరి సోవియట్ యూనియన్ వారిలో ఎ హలో
ఆ చెప్పు
మరి సోవియట్ యూనియన్ వర్లో ఎలా ఇన్వాల్వ్ అయింది అంటావు అంటాను
అదా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద అటాక్ చేసింది
ఉ అది ఆపరేషన్ బర్ బర్బోస్రా కదా
ఆ అవును
హ్మ్ అస్సల్ చాలా లార్జ్ మిలిటరీ ఆపరేషన్ అని విన్నాను అదైతే
హిస్టరీలో బిగ్గెస్ట్ ఇన్వేషన్స్ లో ఒకటి అది
ఉ అవును ఇంకా మరి బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్ గార్డ్ ఎందుకు ఇంపార్టెంట్
అది వాట్ టర్నింగ్ పాయింట్ గా కన్సిడర్ చేస్తారు
ఉ ఎందుకు
జమ జర్మనీ ఆర్మీ అక్కడ హెవీ లాసెస్ ఫేస్ చేసింది
ఉ న తర్వాత జర్మనీంద గ్రాజ్యువలీ తగ్గింది లే
ఉ నిజమే
ఉ మరి ఏషియా సైడ్ లో ఏం జరిగింద అంటావు
జపాన్ ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసింది
అవునా అసలు చాలా కంట్రీస్ మీద కంట్రోల్ చేసిందేమి కదా ఇ చేయడానికి కూడా ట్రై చేసింది అసలు
అవును నిజమే
ఉ ఇంకా మరి పల్ హార్బర్ అటాక్ గురించి చెప్పు
అలోచి పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఏడున జపాన్ హవాయిలో ఉన్న అమెరికన్ నావల్ బేస్ పల్ హర్బల్ మీద అటాక్ చేసింది
ఓహో అప్పుడు అమెరికా వారిలో అఫిషియల్ గా ఎంటర్ అయింది ఏమో కదా
అవును
ఉ అది వారు డైరెక్షన్ ని మార్చిన మేజర్ ఈవెంట్ ఏమో గదది
అవును ఎక్్జాక్ట్లీ నిజమే
మరి అమెరికా ఎంట్రీ తర్వాత అలీ స్ట్రాంగర్ అయ్యారు
అవును కరెక్టే
మరి సివిలియన్ సిచ్యువేషన్ ఎలా ఉండేది అప్పుడు
అప్పుడైతే చాలా డిఫికల్ట్ గా ఉండేది వాళ్ళకి
ఎందుకు
ఇంకా ఫుడ్ తక్కువ పడిపోయింటుంది బాంబింగ్స్ అంటా ఇంకా భయం ఉ ఉంటుంది డిస్ప్లేస్మెంట్ ఎక్కువ అయిపో ఉంటుంది
అవును ఇంకా చాలా ఫ్యామిలీస్ ఇంకా ఇల్లు కూడా కోల్పోయింటారు కదా
అవును
ఉ మరి ఉమెన్ రోలు ఏంటి వారిలో
విమెన్ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేశారు
ఉ అంటే నర్సెస్ గా కూడా సర్వీస్ చేసారు కదా
అవును నిజమే
వార్ ఎఫెక్ట్ ఎఫర్ట్ లో ఉమెన్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్
అవును నిజమే ఎక్జాక్ట్లీ
ఉ మరి టెక్నాలజీ డెవలప్ మెన్ కూడా జరిగిందా
ముగిందే
ఎగ్జాపుల్స్ ఏ
రాడర్ సిస్టమ్స్ అంట ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి
అంటే మెడికల్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది కదా
అవును
ఉ మరి హోలో కాస్ట్ గురించి మాట్లాడదామా
ఆ చెప్పు
అంటే ఇంకా హోలోకాస్ట్ హిస్టరీలో చాలా పెయిన్ఫుల్ చాప్టర్ కదా
అవును ఇంకా మిలియన్స్ ఆఫ్ జేవిష్ పీపుల్ ప్రాసిక్యూషన్ ఫేస్ చేశారు కదా
నింగ్ అదర్ గ్రూప్స్ కూడా సఫర్ అయ్యారు ఆ టై లో
అవును కరెక్ే
ఇ హ్యూమన్ రైట్స్ ఇంపార్టెన్స్ ని గుర్తుకొచ్చేసే ఈవెంట్ ఇది
అవున అవును
మరి డడిడే గురించి చెప్పు ఏమైనా తెలుసానికి
పంతొది వందల నలభై నల్గు జూన్ ఆరు నా అలీ ఫ ఫోర్సెస్ ఫ ఫ్రాన్స్ లో ల్యాండ్ అయ్యారు
అంటే నార్మాండీ ల్యాండింగ్స్ కదా అవి
అవును
అది యూరప్ లిబరేషన్ కి మేజర్ స్టెప్
అవును నిజమే
ఉ మరి జర్మనీ సరెండర్ ఎప్పుడయిందంటావు
అద పంతొమ్మిది వందల నలభై ఐదు మే లో జర్మనీ సరెండర్ అయింది
అప్పుడు యూరోప్ లో సెలబ్రేషన్స్ జరిగాయి కదా
చాలా కంట్రీస్ రిలీఫ్ ఫీల్ అయ్యాయి
ఉ మరి జపాన్ వారు కంటిన్యూ చేసిందా
కొన్ని మంత్స్ కంటిన్యూ అయ్యంది
ఆ
తర్వాత హీరోషిమా అండ్ నాగసాగి ఇన్సిడెంట్స్ జరిగాయి
ఓహో అవును కరెక్టే
వరల్డ్ హిస్టరీలో అవి చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ తెలుసా
హ అవును నిజమే
జపాన్ సరెండర్ తర్వాత వార్ ఎంండయింది
ఉ అవును
మరి వాళ్ళ అప్రాక్సిమేట్లీ ఎంత డిస్ట్రాక్షన్ జరిగింది
అంటే ఇన్న చాలా సిటీస్ డ్యామేజ్ అయ్యాయి కదా అసలు చాలా హ్యూజ్ వార్ జరిగింది ఇప్పుడు చాలా పెద్దవారు కదా అది
అవున్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెస్ట్రా అయి ఉంటుంది
అసలు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అసలు వాళ్ళ లైఫ్స్ ఎఫెక్ట్ అయ్యాయి దాంట్లో
చాలా కంట్రీస్ ఎకానమీ వీక్ అయింది
కరెక్ట్ే మరి వార్ తర్వాత వరల్డ్ ఎలా చేంజ్ అయ్యంది
పొలిటికల్ మ్యాప్ చాలా మారింది
అవును ఇంకా న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యాయి కదా
అవును పీస్ మెయింటైన్ చేయడానికి కంట్రీస్ కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశాయి
సైన్స్ అండ్ టెక్ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ అయ్యంది
అవును నిజమే
ఉమ్మ్మ్మ్ మరి స్టూడెంట్స్ వరల్డ్ వార్ టూ ఎందుకు స్టడీ అంటే ఇంక చదవాల అంటావు
హిస్టరీ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండడానికి
అవు ఇంకా అంటే ప్రశాంతతకి ఒక అర్థం చేసుకోవడానికి కి మనం చదవాలి పీస్ వాల్యూ అర్థం చేసుకోడానికి
అవును ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి కూడా చదువుకోవాలి
ఉ ఇంగ హ్యూమన్ రైట్స్ ఇంపార్టెన్స్ కూడా కదా
అవును కరెక్టే
హ్మ్ మరి హిస్టరీ సబ్జెక్ట్ బోరింగ్ అని కొంతమంది అంటారు
నాకు మాత్రం హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది
ఉ నాకూడా
హిస్టరీ వల్ల పాస్ట్లో ఏం జరిగిందో తెలుస్తుంది కదా
హ్మ్ ఆ ప్రజెంట్ వరల్డ్ ఎలా ఫామ్ అయిందో కూడా అర్థంమవుతుంది
అవును నిజమే
ఆ మరి వరల్డ్ వార్ టూలోనికి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి
నాకా డిడే ఆపరేషన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా టాపిక్ అనిపిస్తుంది
నాకైతే బ్యాటిల్ ఆఫ్ బ్రిటెనే ఇష్టం కొంచెం
సైస్ చయిస్
హ ఇంకా తిన్నావా
ఆ తిన్నాను నువ్ తిన్నావా
ఉ తిన్న సర్లే నిద్రొస్తానందేమో పన్కో
ఆ సరే అయితే బాయ్
బాయ్
కట్కర్రీ కట్టవడం లేదిది కట్ చేయి
నేను కట్ చేస్తున్నా కట్ అవ్వడం లేదు
అవునా